హలో వరంగల్ కి ఎందుకు పోయినవ్ వరంగల్ కి ఎందుకు పోయినవ్ వరంగల్కి ఎందుకు ఏలినవ్
అ సామాని సమాలు ఏం లెవ్ అని తేడాకిపోయినా
పెట్టిర
అదిగా
ఆహా
అ
ఫోన్ మర్చిపోయి ఎట్లా పోయినవ్ మరి ఒక్కదానివి
నేను ఒక్కడినే ఎందుకు పోయిన బాబాయ్ నేనపోయినా
దడలేడు
ఆహ
పనికి ఏలిండు
తిన్నావా మరి
తిన్నాల్ ఎపుడు చపాతీ
ఆఓహో
ఏం చేస్తున్నావ్
అదే అప్పుడు నావా లిఫ్ట్ చేస్తలేవు
పోయి వళ
ఆహా
చార్జంగ్ పెట్టిన నా తొందరలో వెళ్లిపోయానా
ఆ
ఏం చేస్తున్నావ్ మరి
ఏం లేద ఇంతసేపు ఫ్రెష్ అప్ అయినా ఉత్తాగానే కూసున్నా ఉమ్ సార్ ఫోన్ చేసిండే పైసలు కొట్టమని
కొట్టినావా
లేదు ఫోన్ పే లో లేవు షాప్ చేేయిచ్చుకొని వాడి కొట్టాలి
చెప్పినావా మరి అదే అయినాకి
హ చెప్పిన చెప్పిన
ఆ
చెప్పిన చెప్తే సరే అని అన్నాడు
తిన్నావా మా
వచ్చిందా పనికి పోయి
మధ్యాహ్నమే వస్తంది మమ్మీ
ఉమ్ ను ఇప్పుడువేన్న మధ్యాహ్నమా మార్నింగ్ ఆ
లా లేవా వాళ్ళ గుతులు టైమింగ్ ఎంతయి పొద్దునే గానీ టెన్ లెవెన్ ట్వెల్వ్ అట్లా ఆ టైమింగ్ లో నే ప్పుడైనా
ఆహా
అంత తొందర్ తొందర్ చేసిండు మా బాబాయ్ దంచుడే
ఉమ్ వాళ్ళ మీకు ఎఇద్దరికి పట్కొచ్చుకున్నారా మీ ఓక్కరికెనా
మొగోళ్ళకే వా అంటే బైక్ మాదే బండి మాది కూడా లేదు
ఊ
డాడీ ఇక్కడే పెట్టేసి పోయిండు బండి
ఆహా తమ్ముడు రాలే ఇగా
అటు ఆ వచ్చినాడ్ సండే
ఉహూ ఎగ్జామ్స్ ఆ వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా
ఆ అంట
ఆహా ఉహు మీనా మీ నానమ్మ మీ కెళ్ళవాలి
ఎగ్జామ్ ఏ రోజు వస్తుంది మనకి ట్వంటి
మండే ట్యూస్ దె
అవునా అ రికార్డులు ఘోరంగ పెట్టిరుగా రాయమని
అవునవును రాత్తన్నావా నువ్వు
కట్టు అని లేసానే
మరి ఎట్ల రాయవానే
రాద్దామని అనుకున్న మా బాబాయ్ మళ్ళెటో పోండు ఆయన బ డపని ఉందని వెళ్ళిపోండు ఊళ్ళో పోయినా కొనుక్కొచ్చుకున్నాం అంటే ఆ మెసేజ్ జూడలే నేను వచ్చినాక చూసినా ఆ
మీకాడ అమ్ముతారా రికార్డులు
ఆ ఉళ్ళ పక్క ఊరు ఉంది కదా పెద్దది
ఆ
అన్న అంతరు కావచ్చు మరి మా అమ్మాయి ఎప్పింది అది నీ జమేత్తము అంది
ఆహ ఆహా
కున్న మళ్ళ రాలే
ఉహూ అయితే నేను మొన్న కొనుకొచ్చిన మా ఇంటి దగ్గర ఒక చెల్లి ఉంటే ఆమెకి ఇచ్చిన రాయమని రాత్తా అని అన్నది
మంచిదే
ఆ ఏ మరి రాసే అంత ఓపిక లేదే వాడు రాస్తాడు సోది
అదే ఆసే వరిక్కడ ఇద్దామంత ప నయణం అలా పోవాలి
హ రా ప ఈస
ఆ రాజా అన్న ఇప్పుడ ఆడు త రేటింగ బగు పడదవి కాదు అస ఆ రైటింగ్ కాదంటే ఆ చిన్న పిల్లగాలు రాసలు లేవ అనుకుంటారు
అవును ఒకసారి నాకు చూపెట్నావు న బుక్ లో రాసి
ఆ మా ఇబ్రహీమ్ అయినా కొంచెం జరాతో
ఆ
అనిమి ఇచ్చ చెక్లే రా ప స్
అదే నేను ఇచ్చిన రాతంది కాబట్టి చామే
ఏమో ఇప్పుడే ఎగ్జామ్స్ సద ప్రతి సెమిస్టర్ కి ఇయాల కదా
ఆ ఒ ఏం కరీ మరి
అప్పుడు అ
పప్
చపాతి చేసిన ఊ మార్నింగ్ కాకర కాయ కొకరకాయ్
అ కాకర్ కాయల
ఊ అన్న ముందే వండుకున్నా చిన్న పోర గాళ్ అందరు వచ్చి తినేసిన్ లు గద నాక్ అన్నంలే వున్నాయి
ఆ
తిన్లేదే చపాతి వేసుకొని చాయ్ వేసుకొని అలా డిప్ చేసుకొని తింటన
మామమ్మీకి కూడా అట్ల ఇష్టం
ఊ
చెపాతి తిన్నది అనుకో ఊ ఊహు అళ్లా ముంచుకొని ఉంటది ఆ మంచి ఉంటదట
దియా రెండేసిన హ అమ నాగన్న డబులమ ఈతరు
ప్రాణం. చాయ్ అంటే ప్రాణం.
ఏ ఓప్ ఉన్నరా షి గంగరుకో
నిక్ నీవు నువ్ అంత సల్లాట్ చాయ్ తాగుతవ్
ఆ అట్లనే తాగాల్ మరి వేడి వేడిదే లోప్ కడవయ్యాలి హు
నువ్ నమీనాన్ ఒకసార్ తర్వాత కడుపలా గాల్తడాడు
ఆవకిగాలదు. ఆవ చల్లఛాయయినా గూడాదగుతది. అమెందుక్దగదు ఫస్చయ్ ఉండాలాంతే
గం గంతగానం ఎడిక్ట్ అయ్రు
ఆహ్ ఏ మా నానమ్ మొన్న ఇచ్చి పెయిండు నాలుగు రోజులు అయితుంది. మూడు రోజులు అనుకున్ట చాయ్ తాగుతాఅదే చాయ్. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకొని తాగుతన్న. ఆహ్ మా అమ్మ వింత ప్రయోగాలు చేత్తాలు ఈడ
ఏనీకే ఏం చేత్తందే
కొంచం అయితే. అది పప్పుద్ గిన్నె కింద పడేది.
అయ్యో ఏం చేత్ తన్ది ఆహా అట్ట జరుగుతున్నయాను నేను గూడా ఇంతసేపు బాటిల్లా వాటర్ పడుతుంటే ఆహాహ్ బాటిల్ జారి కింద పడ్డాది. మా అమ్మ గట్లెందుకైతందనీ. సీర్యస్ అయింది నే ఏ మాల్ సప్పుడేకడ పడేసిన ఇగా బటిల్ మల్ల వాట్టన్ గూడా వాట్ ట్టలే చెడ చిరాకులేత్తది మరి ఇట్ల హియితే
వామ్మో నాకు టాచర్ చేస్తది ఎప్పుడు వెల్త వె ఎప్పుడు
ఏడికి హాస్టల్కా ఆడుండడేమో ఇంటికాడ ఇంటి టికాడనె హాస్టల్ కంట
అళ్ళంటు నేను కాదు నేను వెళ్ళను అంటాను అసలు
వాళ్ళకేమైతుందట నువ్వు ఉంటే
కదా వాని అర్థం
ఉహు
ఎగ్జామ్ ఉన్నది ఇక్కడే అని చెప్పిన అందరికి
మ్
ఏడ ఎక్జామ్ ఉన్నది ముప్పై తారీకు అది రాసిినంగ పోతా
ఆహా
ఎక్జామ్ మాకు ముప్పై ఒకటో తారీఖు ఉన్నది
ఉమ్ నమ్కు ఓర్ని కాలేజీ వచ్చినాక నమ్ముతది కావచ్చు
వస్తున్నా అనుకుంటుంది.
నిజంగానే నీకెవరు లేరని చెప్పు తర్టి ఫస్ట్ మంగళవారం మందు ఆశ
మ్ ఉహు
నువ్వుఅది
హ యె ఏం చెస్తుంది మీ అక్క పాల్
ఏం లేద్ కరెంట్ ట్ పోయిందే మా దగ్గర ఊరు పోయిన అర్ధంగాలె
మ నానమ్మ వచ్చింది బాబయ్ ఫోన్ చేసిండు నా ఆట మందు వ్యాల ఇలి
ఆహ
హ
సరె
అట్లుంటదీ మా వాళ్ళతోటి
అహ్హ
కా రడి మరి
చెప్పాలనే
జో స్టార్ట్ అద మరి ఎగ్జామ్ ఓకే చెప్పినా నువ్వు అసలు అమె
పిన అవి దాన్ని ఇప్పులు యాడ్ చేయలేదు సార్కి ఫోన్ చే యా చిిల్న్నగా
అదే రికార్డు అది కూడా ఆరి ని చెప్పి ప్రిన్సిల్ ఫస్ట్ పంపించిండీడు అది రాయద్ద అన్నారు తర్వాత ఒక మేడం పక్కచ్చింది
మీది వేరే మాది వేరే కదన్న
మీది మరి అదు అదే గ ప్రన్స్కోసార్ మరి అందరికి ఒక ఒ దాంట్లో ఎందుకు పంపిస్తాను అవునా ఓకే ఓకే అందులో మా బ్యాచ్ కదా
ఆ గ్రూప్ అర్ధంగాాల
మీకేది పంపించిను వేరే ఒకటే పీడిఫ్ పంపించింది
మాకు రెండున్నాయి ర ఈ కార్లు ఒకటి బైండింగ్ ని ఇంకొకటి ఫిజిక్స్ రికళ రాశేరి మాకు రెండు ఉన్నాయి
తనవ్ ట్రాఫిక్ పనో
ఒకటే ఇంకొకట్ జిరాక్స్ తీపిచ్చి బైండింగ్ చేప్ తీయడం
జిరాక్స్
ఆ ఒకటి ఇంకొకట్ ఎమొరాశేది
ఎవరు చెప్పిల్ బైండింగ్ చెపియలని నీకు
అవైడ్
నీకు పెట్టిండా మాక్ మాకోక్కటే ఉన్నది మేడం ఏమన్ ఉన్నాయి ప్లీస్ ప్ప సార్ వెట్టింద్ రాయకండి నేన్ పం ఇత్త నాది రాయండని చేప్
ధన్యవాదములు ఆ హా సరే నీక్ నే నార్మల్ కాల్ చేత్తాగ్ అయిపోందిగా
ఉమ్